ఎత్తావ్ అనుకున్నాను చందన
ఎందు కేఎత్తనవ్
అంటే యాప్ ఏమనా క్లోజ్ చేసేసినఏమో ఏతి
క్లోజ్ చేమ్ దలోనే పెట్టుకోండి
ఆమ్
హమ్ టమాటా తినేస్తున్నాడు ఆ డాడ ఉ టమాటా తెచ్చుకొని దడబ్బర్లో పెట్టు కుమారిది తింటున్నాడు మా అమ్మ చూస్తు దాన్ని
ఎవరు అ
మ అత్త కొడుకు యనకల మా మామ కొడుకు అమ్మ దోస్ తబర్లో ఇప్పుడు మరీ తింటున్నాడు టొమటాని
గబర్ నోట్టో పెట్టేసుకోమని చెప్ప
చూ ఎల్లడు కాంక్ష కంటే చిన్నవాడు
ఆయయి అయ్యో చిన్న బిడ్డ అయితే
చిన్న బిడ్డే మాటలు కూడా రావు చేసేవ చేసేవన్ని పెద్ద కీర్తితో మాట్లాడిస్తే వాడితో కీర్తి ఫోన్ చేసి అప్పుడుప్పుడు కరెక్ట్ గా ఉన్నాడు ఇంట్లో ఈ టై లోనే కీర్తి ఫోన్ చేస్
హ్మ్
ఇంకా మీ అత్త మీ మామ లేరు కదా నిన్న
హ్మ్ హు
చెడువు వచ్చి కుచ్చనాడు మాట మేం మాట్లాడరా వోడికి
అయ్యో అని ఆన్ని ఊ.. ఆ నే
పూమా మా అప్పా తప్పే హ్మ్ ఏంటి సంగతి
ఆ ఏంటి సంగతి నువ్వే చెప్పాలి ఏంటి సంగతి రేపొద్దున ఎన్ని గంటలకి ఇంకా పొద్దున్న ఇంక వర్కింగ్ డే అంటే ఇంక మార్నింగే పోవాలా
అంత లేదు అడే ఎవరూ రారు నైన్ బసుకొస్తా నేను
నువ్వు నైన్ బస్కు వస్తావ్ లే
రేపు యూనిఫార్మ సివలా
యూనిఫార్మే చందన ఇంక వరక్ వర్కింగ్ డై అంటే యూనిఫామే కదే వేస్ కోరవాలా
సివిల్ వేసుకురాలి నశని నేను మళ్ళా అన్నిీ ఎతుక్కోవాల ఏది యాడ ఉంది అని
నీద్ ఒక బాధ
అది అలా ఇది ఎప్పుడు న ఇప్పుడన్నా వెసుకున్నానా ఈ డ్రెస్ అన్నది ఒక ఆలోచన
వా ఏం చేసింది ఏయావా
వేసుకొస్తానా ఎప్పుడో ఒకసారి వేసుకొస్తా అంతే
ఆ సర్లే నమ్మ మీరు మీరంత
అంతలేద్ ఉ
నువ్వే మాట్లాడుత నే నే చేశానా ఎప్పుడు అన్నా ఎప్పుడన్నా చేసానా ఆ సరే
సింబట్లేసి మీ అత్త చెప్పే చేసుకున్నాను ఇది ఆల్రెడీ వేసుకున్నాం కదా
ఉమ్
సైతాన్లు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేసేది
ఆ
ఇష్టమైన గుట్లేసుకు ఉండదు ఆ
ఆ సైతాన్ అంటా నువ్వు
మా ఎందుకు మే అరిచమా
ఆ
ఉంనీకు చెప్తుందిమో మీ అత్తముందే అన్నాను సైతన్ అని హే మల్ల నువ్వు అరుస్తన్నావ్ ఎందుకు
ఎంత భయం లేదు నోట్ల అత్త వంకాయ తెచ్చి నోట్ల టైంకి
వంకాయితేచనోట్ల బె టమాటం చేతులు నేనే పెట్టేసుకుంటది
అ చందనా దగ్గు చేస్తుంది మళ్ళీ అర్చుకుంటా ఉంటావ్
ఏంలెద్
ఆ
మే ఈరోజు జోసినా వాళ్ళ బావ సచ్చిపోయినాడని చెప్పింది కదా ట్రైన్ కింద వడి అంటే నాకు అబ్బాయి ఓడూరులో ట్రెయిన్ కింద వడిసచ్ పడదెలుసా
ప్పుడు
మొన్నశని నిన్నకాకా మోన్నె
వాళ్ళ దేఊరంట
ఆ ఈ ఈ అన్న వేరే వోడ్లే మా బంధువులబ్బాయి చనిపోయింది
ఓడూరు అంటే ఇది సైడ్ నాయడుపేట వెళ్ళ సైడే కదా
అదే అశ్విని ఇప్పుడు తీపనూరు ఓడూరు
ఆ ఆ తెలుసు తెలుసు మ్మ్ మ్మ్
అక్కడ ఓడూర్ లో రైలా రైల్వే స్టేషన్ ఉంది వాళ్ళు ఉండేది నా ఓ ఓడూరే వాళ్ళది కూడా
ఆ ఓడూరు రైల్వే స్టేషన్ కూడా తెలుసులే
ఆ
ఓడూరు రైల్వే స్టేషన్ కూడా తెలుసు అంటున్నా
ఆ అబ్బాయి వాళ్ళది కూడా ఓడూరే అంటే మా బాబాయ్ వాళ్ళ లా తమ్ముడు అంటా అతను ఇరవై మూడు సంవత్స చాలు ఒక్కడే కొడుకంటా వాళ్ళ అమ్మోలకి వాడు
నీ ఏమి అయన్నకంత బాధ
వాడు పడిపోలేదుమే పాపమా ఓడు ఏం చేసాడంటే నా పేటలో ఉంటారు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఈ అబ్బాయి ఆమె సడంటు ఆ అన్న ఆడుండలేక వీళ ఫ్రెండ్స్ కాడికి రావాలని చెప్పి వస్తా ఉంటాడంట అప్పుడప్పుడు ఓడూరికి ట్రైన్ లో
ఓకే ఓకే
తడంట
ఆ
వచ్చి పోతా పోతా ఒకన్న ట్రైన్ ఎక్కిచ్చేదానికి వచ్చాడంట ఎక్కిచ్చా వాడు ఎక్కుతా అంటే పరిగిస్తా పోయి ఎక్కడము
ఉమ్
ట్రైను లాస్ట్ బోగి ఉంటది
ఆ
ఎక్కడము దూసిపోయింది ఒకటి పట్టుకున్నాడు ఇంకో చేత్తో కమ్మి పట్టుకోవడం దూసిపోయింది
ఓకే
ట్రైన్ వెనకాల వచ్చి పడ్డాడంట ఒక కాలు ఒక కాలు ఏమో పోయిందంట ఒక కాలు బయటకు వచ్చేసిందంట అది కిందళ్ళ పాదం
ఉమ్ మ్
చేసిందంట ఒంటి మీద ఇంకా యాడ దెబ్బలే లేవంట మే గాల్లో పోయింది మీ ప్రాణం మటుకి ఎక్కడ దెబ్బే లేదంట
ఆ
ఉమ్ మీ నాకు పోనోస్తాంది మీ శ్రీనాదు
ఆ
పోనోస్తాంది చన్ని నాక
ఫోన్ ఎత్తొద్దు చిన్న ఫోన్ ఎత్తితే ఈ కాల్ అసలు వేస్ట్ అయిపోతుంది
అయ్యో వాడు ఆడ షాప్ కడికి పోయిన్నాడే
అయ్యోయ్యో ఇంట్లో ఫోనుల్ లేవా
మా నాన్న పోనేదమా ఇదానిదే పోమా పోమా పాపం అనవసరంగా వేస్ట్ పోను మ్మ్ అ అది అచ్చటనకు నడువడు వాడికి నా డీటెయిల్ అన్న పెట్టి కానీ మా బాబాయ్ పెట్టున్నాడు స్టేటస్ పెట్ అండి అది చూస్తే నాకు వైష్ణవి ఉంది చూడు
ఆ
ఆ ఎందు గుర్తొచ్చింది ఇవ్వరు
ఈ జరిగేదా
ఆ
ఇప్పుడు జరిగే ఇదా అంటున్నా
ఆ చెప్పు
వైష్ణవి ఇది ఇప్పు ట్రోల్ అవుతుంది కదా అద్ దే అంటున్నా ఆ ఎన్నో మెబ్బా
ఎత్తుకోరమ్మ నా తాతకాడ గుడా బావుంటది నిమ్మెష్మి
ఆ అదే ఆ వైష్ణవి దేంతో బాగా ఇదవుతుంది అంటన్న
ఆ
ఏం లేదు మేము చోటు మొహన్ దాన ఎన్నిసార్లు చెప్పేది
వాయిస్ కట్ అయిపోయింది మె మీకు
ఇప్పుడు విపిస్తుందా
ఆ
ఆ
ఇలాగ ఏం మాట్లాడేవు గుడా వినబడలే ఇప్పుడు వినిపిస్తాంది
అదే వైష్ణవిది ఏందో తనవి ఎక్కువ వస్తన్నాయి అని చెప్
అమ్మాయిని చంపేశాడు కదా త
ఎప్పొడిచి చంపేస్నాడంట
ఆ వాళ్ళకు బయటోళ్ళు ఏమంటే లవ్ మ్యారేజ్ అని చెప్పిన వాళ్ళ అమ్మెమంటే ఈడే వచ్చి వాళ్ళ ఇంట్లో మ్యాచ్ అడిగాడంట అప్పుళ ఇంట్లో వాళ్ళు చ్చి అమ్మాయింటే ఇష్టం ఆ పిల్లకి అప్పుడు పదిహేడు సంవత్సరాలు అంట
ఆ
అడిగే లోపల ఆ పిల్ల చేసుకో ను అన్నది అంట తర్వాతోడు మందు తగేసి నాకు అమ్మాయే కావాలా లేకా పోతే చచ్చిపోతానని చెప్పి ఐ మ్మి న్ చేసేసుకున్నారు.
కానీ బయటోల్లు అందరు ఎందుకు లవ్ మ్యారేజ్ వాళ్ళ ఫొటోస్ కూడా వచ్చినాయి. అమ్మాయి నవతూన్నట్ట హ్ హ్ ఉ
ఆ పిల్ల ఇంకా ఐదో నెల అంట ఇప్పుడు పద్దేనిమిది పెట్టింధంట. మేము రెండు వేల ఎనిమిది మేమి డేట్ ఆఫ్ బర్త్
అబ్బా బాధగాదా
మనకంటే మూడేళ్ళు చిన్నది.
ఉష్
ఆ ఆ
ళ్ళు ఎందుకు బతుకుతారు అట్లాంటి వోళ్ళు వాళ్ళంత వాళ్ళు చావరు
వెెంట్లు
హు ఉష్
తే జ్యోష్నా వాల్ల బావ కూడా పెళ్ళయ్య ఒక్క నెల కూడా కలేదంట. లవ్ మ్యేరేజ్ అంట మళ్ళ వాళ్ళక్కని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంట.
అబ్బా అది ఇంకా బాధమే ఒక నెల కూడా కాలేదా
నెల కూడా అవ్వలేదంటనే ఆ అన్న ట్రైన్ కింద పడి సచ్చిపోయాడు. ఏమో ఆ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇద్దర అంటే మే సచ్చిపోయింది మరి దాటతుండి చచ్చిపోయారా కో కొని చచ్చిపోయరా ఏం అర్ధం కాట్లేదాంట జ్యోష్న ఉంది లేమా కాలేజమ్మయి
హ్
అయ్యో అయ్యో
ఆ
అయ్యో అయ్యో అంటున్నా అందరూ అవుట్ అయిపోతాన్నారు.
నిజంగానే ఏందో ఇంకా ఇంకేదన్నా ప్రాబ్లం వల్ల ఏడుస్తందేమో అని అనుకున్నా
నేను కూడా అదే అనుకున్నా అర్షిని
హ్
సరే నీకు లవర్ ఉన్నాడు కదా దైన్ అయ్యేదేమో లేపోతే ఫీజు కడ ఏమన్నా ఇల్లు ఏమన్నా ఇబ్బంది పెట్టినారేమో అనుకున్నా
హ్
అప్పుడుకి అడిగాను ఏమ్మే హరీ ఏమన్నా అన్నాడా అంటే మెర్చి కాదుమ్మే అన్నది
హ్
అయ్యో అయ్యో
ఏందో దేవుడు వుండాలనుకున్న వాళ్ళని వుండించడు.
అదే
హ్ ఇంకేం చందనా విశేషాలు.
ఏం లేవు ఇక పోయి తినేసి పడుకో నిద్ర పోవాలి పొద్దున్నే లేయద్దు మళ్ల
అవునువును సరే అయితే ఉంటా
రేతే బాయ్
మాయతేను మా